హలో
హలో
హలో
హలో
ఆ మీకు వినిపిస్తుందా
ఆ మాకు వినిపిస్తుంది ఇప్పుడు
ఆహ్ ఓకే
ఇంతకు ముందు కాల్ కాల్ చేసారు
అదీ నేను నా ఫ్రెండ్ అనుకొని కాల్ చేసినను మీరు నా డు అంటే చిన్న చేసినను
ఒకే ఒకే
మీ గొంతు వింటంటే నా ఫ్రెండ్ లాగానే ఉంది మీ పేరు
నా పేరా
హమ్
దివ్య
అయినా కొంచ కాల్ చేసిందే నేను మీరు చెప్పాల్సిందే మినుఎవర్ కాల్ చేసావో నీ పేరు చెప్పమ్మా నువ్వు ఎవరి కాల్ చేసావో లెంటే ఆ పేరు చెప్పమ్మా అని అడగల కాని అడిగిన ప్రతోడికి పేరు చెప్పుకొని కూర్చుంటారా మీరు
హమ్
ఏంటండి సివిక్ సెన్స్ సు కామన్ సెన్స్ సు అలాంటివంతా లేవా మీకు
ఆ లేవమ్మా అలాంటివంతా
మినిమం అసలు ఏం జరూగుత్ ఎ పల్లెటూరులో పెరుగుతాన్న కదా ఏం చదువుతున్నారు అన్నారండి మీరు
మండి
హమ్
మీమా ఏదో సదువుతున్నామండి తెలీదు
ఓఇప్పుడు తెలివి ఎక్కువ అయిపోయింది కదండీ మీకు అడిగిన్నె క్యూస్షన్లకు ఆన్సర్లిస్ కాన్లే మీరు నేను నార్మల్ గా ఎవరితో మాట్ నన్ను నా చుట్టూ ఎవరున్నా అంతే ఒక్కసారి ఒక్కసారి తిట్టినానంటే వాళ్లకి బుద్ధొచ్చేస్తుంది కానీ నాకు బీటెక్ లో ఒక ఫ్రెండ్ ఉనింది చిత్రనేసి ఎంతసేపు పక్కన కూర్చుని ఎన్ని రాల్ తిట్టినా మళ్ళీ నా దగ్గర తిట్టి పచ్చుకుంటానే ఉంటుంది
మీ మీద అంత నమ్మకం అండి
ఓహో ఆ అమ్మాయికి నాపైన నమ్మకం ఉందని మీకు తెలిసిపోయిందా
ఆ ఆ అన్న అంతా నాలాగే ఉంటారు అని అప్ ప్పుడప్పుడు అనుకుంటాంట
అట్లనే అనిపిస్తాంది దివ్య అంటే చిత్ర చిత్ర అంటే దివ్య అన్నట్టే ఉంది ఇప్పుడు వింటుంటే మీ భాష భాష నంత
ఉమ్
హమ్ మరే ఏంటండి మీరు ఎక్కడ ఉన్నట్టున్నారు ఏమన్నా విమానంలో పోతున్నారా గాలి ఎక్కువగా వస్తాది
మేమండి
హమ్ మీ రే అండి
మే ము విమానాలంతా వాడమండి డైరెక్ట్ హు మేము రాకెట్సే వాడతాం పైకి పోయేకి
ఓ అంటే తోటి ప్యాసెంజర్లతో ట్రావెల్ చేయడం మీకు ఇష్టం లేదనమాట సోలో పోవటం ట్రావెల్ చేస్తారా మీరు ఓన్లీ పైలట్ తో అది పైలట్ కూడా కావాలా లేంటే ఏ ఐ అది అది ఆటోమేటిక్ గా పోతుందా ఏమన్నా రాకెట్
అవునండి మనము అనుకుంటే ఆటోమేటిక్ గా పోతుంది లేదంటే ఒక డ్రైవర్ పెళ్లికెట్టుకోళ్ల మనం అనుకుంటే డైరెక్టగా ఒకటే పోతుంది ఆటోమేటికగా లేదంటే డ్రైవర్ ని సెట్ చేసుకో ఆ చానా ఉందండి
కాద్ డ్రైవర్ ని కూడా వదలరా అండి మీరు వాళ్ళని కూడా సెట్ చేసుకుంటా ఉంటారా
ఇట్లాంటివి అంతా మాట్లాడకూడదండి మీరు
నే ఏం మాట్లాడినానండి సెట్ అనే కదా అన్నాను మీరే మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారండి దాన్ని
ఓ ఓకే అండి మనం దాని గురించి ఇప్పుడు అక్కడికే వదిలేద్దాం మళ్ళీ
ఎందుకండి ఈ కన్వర్సేషన్ మీకు సహకరించట
నాకీది సహకరించదు అతకదు కానీ కొన్ని కొన్ని సంద సందర్భాల్లో నాకు ఆనందం తెస్తుందండి నవ్వుకుంటా
ఓ మీగురు వేరే వా సెట్ చే ఏ దీంట్లో ఉన్నారో నేను అర్థకోగలుగుతున్నానండి
ఆ సరే సరే అండి నమాజ్ కీ పోలేదా మీరు
మరి మీరు నమాజ్ కి పోతారనుకున్న తెలుసాండీ
మా మాకు తెలుసండి అట్లా ఈడా ఈ కాల్లో శైక్ అన
ఓకే ఓకే ఓకే ఇంటెలిజెంట్స్ ఫెలో అండి మీరు పేరుకు తగ్గటే వావ్
అవునండి చానా ఇంటెలిజెంట్ నా ఫ్రెండ్ పక్కన కూర్చొని కొంచెం ఇంటెలిజెంట్ అయిపోతాండండి నేను
ఓకే ఆ ఫ్రెండ్ పేరు చెప్పండి గ్రేట్ ఆదర్శకరమైన చాలా చాలా గేట్ చాలా చాలా సూపర్ చాలా పవర్ఫుల్ చాలా గుడ్ చాలా చాలా మంచిది అన్నట్టు ఉంది
అవునండి అన్ని సార్లు చాలా చాలా అనద్దండి మునుగు మన ఎక్కేస్తుంది మళ్ళీ
ఓ మీ ఫ్రెండ్కి వినిపిస్తుందా నేను చెప్పడం
మీరు అలా అనంగానే తనకి అట్లా తెలిసిపో తుంది మళ్ళీ మునుగుమాన ఎక్కేస్తుంది కింద పడిపోతే చాలా కష్టం అండి
ఓహో ఎక్కిన్లే మన్నా వస్తాయి ప నేన్నా కట్లా చేస్తే
ఆహ ఎకిల్ అంత రావ